హలో
హలో ఏం చేస్తున్నావ్ నేనేం లేదుా డ్రాయింగ్ చేస్తున్నాెందుో ఇంట్లో పెడదామని డ్రాయింగ్
నువ్వు డ్రాయింగ్ బాగా చేస్తావా
కొంచెం వచ్చం ఎప్పుడైనా కొంచెం టైం దొరికితే ఫ్రీగా ఉన్నప్పుడు కొంచెం చేస్తుంటే అంతే
అవునావును నా కూ డ్రయింగ్ సల్ రాదు
మన హాబీ ఏంటిది డ్రాయింగ్ కాకపోతే
నాక క్రికెట్ ఆడుతు ఉంటా ఫ్రీ టైంలో ఇం సాంగ్స్ అంటే చాలా ఇష్టం వింటా ఉంటాం
అంటే క్రికెట్ అంటే చాలా ఇష్టమా
ఉమ్మా చాలా చిన్నప్పటి నుంచి అడుత
ఇ డైలీ ఆడుతా ఉంటామా అయితే
డైలీ కాదు కాలేజీ ఉంటుంది కాబట్టి ఆడుతా ఉంటే ఇంక చిట్చలో అంద వస్తారు కదా అప్పుడు ఇంకా బాగాడుతారు
ఉమ్మా నాకు స్పోర్ట్స్ లో బ్యాడ్మింటన్ అంటే ఇష్టం
బ్యాడ్మింటన్ ఫబ
ఉమ్మా అవును ఇంకా ఫ్రెండ్స్ తో కజిన్స్ తో ఫ్యామిలీతోో అట అసలు చాలా ఫన్ ఉంటుంది
ఇంకా నువ్ ఫ్రీ టైమ్ దరి నప్పుడు ఇంకా ఏం చేస్తావు డ్రాయింగ్ కాకుండా
ఓకే నేను బుక్స్ చదువుతాను కొంచెం ఇకా ఇకా అది బోర్ కొట్టేసి ఇకా పనుకోవడమే అంతే
అవునా బుక్స్ అంటే ఏ టైప్ బుక్స్ చదువుతాం
అ కొంచెం స్టోరీస్ ఉంటాయి కదా చిన్న పిల్లల కథలు ఇంకా మోటివేషన్ బుక్స్ కొన్ని నావెల్స్ రాసింటారు అవి చదువుతా ఉంటా
ఉ బాగుంటాయిలే ఇంకా నేను బుక్స్ కన్నా మూవీస్క్ కూర్ చూస్తాను బుక్స్ ఏం అంతగా చూడ చదివాను అనమాట
హ టి ఫేవరెట్ మూవీ ఏన్టినివి
కాకా మూవీస్ అంటే నాకు చాలా ఇష్టం నీకు
ఊ నాకు అంటేలే కొంచెం కామెడీ ఇంకా ఫైటింగ్స్ ఉంటే అట్లా ఇష్టం.
ఉ హు కామెడీ కామెడీ మూవీస్ చూస్తే అంటే మనకున్న స్ట్రెస్ అంతా తగ్గిపోతుంది. అందుకే నాకు చాలా ఇష్టం ఆ మూవీస్ అంటే
మనం కొంతసేపు నవ్వుతాము కొంచెం బాడీ కూడా కొంచెం రిలాక్స్ ఫీల్ అయి తుంది. మైండ్ కూడా కొంచెం పీస్ గా ఉంటుంది. నవ్వితే ఇంకా మనం ఉ నవ్వితే ఇన్ని నవ్వితే ఎనందది మర్తల్ పడతాయా పడవా ఎందు అంటారు కదా
నవ్వితేనా
హ ముఖం పైన ఇది అవ్వలికి, తాతలకి పడింటే చెడు
అవునులే
అ
అవి పడితే ఏమబ్బా
ఏమో పడతాయో పడవు ఏమో తెలీదు ఎక్కువ నవ్వితే ఎక్కువ పడతాయి. ఎన్నో చెప్తారు న పడవు ఎన్నో చెప్తారు.
ఆ టెన్షన్ తగ్గుతుంది అంటారు. ఎక్కువ నవ్వితే
ఉ అవు ఇంకా సాంగ్స్ ఏమనా వింటావా
ఆ చాలా వింటా నేను అవయితే ఇంకా నైట్ టైమ్స్ లో అయితే అసలు పనుకొని పెట్టుకొని నిద్రపోతట్లే
సేమ్ నేను విడాములు తూత్ చవులో పెట్టుకొని సాంగ్స్ వింటూ చా పీస్ఫుల్ గా పండుకుంటా
అవును చాలా పీస్ గా ఉంటుంది.
ఉ
మీకు ఫెవరెట్ సింగర్ ఎవరైనా ఉన్నారా
చాలా మంది ఉన్నారు. ఒకరిని సెలెక్ట్ చేయడం కష్టం కద ఇప్పుడైతే ఈ జనరేషన్ లో అందరు సింగర్స్ చిన్నపిల్లలతో, పెద్ద పిల్లలతో సహా
ఊ కరెక్ట్ ఇది మాత్రం చిన్న పిల్లలు పడేస్త ఉంటారుంప
హ అ కొంచం పాత పోరాం కుకింగ్ అంటే చాలా ఇష్టము. ఈజీ రెసిపీస్ ఎక్కువగా ట్రై చేస్తాను.
ఆహా నాకైతే ఏం బాగా చేయడం వ స అంటే ఒకటి చేస్తా
అది ఫస్ట్ నేర్చుకోలేను టీ టీ నుంచే మొదలవుతుంది అంత లైఫ్ అంతా అది టీ చేసిన దాని వల్లనే ఇక్కడ ఇంత కుకింగ్ నేర్చుకున్నా నేను
ఓ ఒ. సరే అయితే నేను, నేర్చుకుని.
ఊ అదే ఒక కాచ్చి మీతేలే. టీ చేయడం గద.
ఇంకా.
ఈ హాబీస్ ట్రై చేయ్యాలని ఎప్పుడైనా అనిపించిందా నికీ.
నాకా ఆ నాకు అనిపిస్తా ఉంటుంది ఒక్కొక్కసారి ఒక్కొక్కటి అనిపిస్తా ఉంటుంది. గిటార్ నేర్చుకోవాలని ఒ. కరణ్ సార్. ఇంకోసారి కేక్ తయారు చేయడం అంటే ఇష్టం నాకి, కానీ రాదు, కానీ నేర్చుకోవాలంటే ఇష్టం.
చూస్తా అంటే వాళ్ళు ఎంత బాగా రెడీ చేసేస్తారు యూట్యూబ్ లో ఇన్స్టా లో కదా. కేక్ సార్.
ఎంత బాగా డిజైన్ వేస్. అంటారు ఎంత బాగుంటాయో.
ఇంకా మగం వర్క్ అంటివే నేర్చుకున్నావా నేర్చుకున్నాంటివేవి తెప్పించుకున్నావ అంటివి ఒకసారి.
ఆ తెప్పించుకుంది. మూడు రోజులు ఏమో చేసినా ఖచ్చితంగా మూడే మూడు రోజులు. నాలుగొ రోజా యే అ అన్నయ్యను గుడా మర్చిపోయిన.
అవి మూడు రోజుల ముచ్చటా. కదా ఇవన్నీ చేయడా. ఊమ్.
బ్లౌజ్ కి ఇది వేయిస్తానంటవి అది వేయిస్తానంటేవి ఎప్పుడు వేసి ఇచ్చేది నువ్వు అంట.
ఊమ్. బైక్ లో కూడా రేటు చాలా పెరిగిపోయింది కదా బయట మగ్గం వర్క దీ. థౌసండ్స్ లో ఏమో తీసుకుంటున్నాను గదా.
హ చానా. డిమైండ్ అ మగ్గం వర్క్ కీ.
ఉ ఇంకా మీరు ఎక్కువ వేయిించుకుంటారు కదా పెళ్లిిళ్ళ.
ఆ పెళ్లిలకి ఇదర ఫంక్షన్ లకి బాగా. పిచ్చి కుంక్క. పిల్లకు. మండిటరీ
ఊమ్ కని ఇవ్వని చేయాల. అంటే పెషేంట్స్ ఉండాలిలే కదా.
ఉండయిలా ఇంత అంటే బాడీ పెయిన్స్ బ్యాక్ పయిన్ అయితే చాలా వస్తుంది వే ంత ఒక మెట్లు చేస్తార ఏమో
అ ఇే వాళ కల్వాట అయిపోయింటందిలే
అలాటు అయిపోయింటుంది బాగా వ వస్తుంది కాబట్టి వాళ్ళు ఎన్నాళ్ళు నేర్చుకునింటారు వాటిని ఇంకా నీకు కొత్తగా ఏమైనా ట్రై చేయాల అనిపించిందా
అడా ఫోటోగ్రఫీ వీడియో ఎడిటింగ్స్ పైన కొంచెం ఇంట్రెస్ట్ ఉంది నాకి
ఆహా నైస్ చాయిస్ ఈ కాలంలోది టింగ్ ఫోటోగ్రఫీ అనేది చాలా యూస్ఫుల్
నేచర్ ఫొటోస్ తీయ ఇకా చనా నచ్చుతుంది తెలిసన్నారు
ఫోటోస్
అవి కూడా సన్సెట్ ఫొటోస్ కాై పిక్చర్స్ ఆ సన్ రైజ్ పిక్చర్స్ ఇవంతా తీస్తానే ఉంటాయి అంతా నా స్నాప్ లో అంతా అవే ఉంటాయి
ఇంకా ఈవినింగ్ అయితే స్కై కలర్స్ అవి చాలా బాగుంటాయి
జోస్కోకక క ఒక రోజు రెడ్ ఉంటుంది ఒక రోజు బ్లూ ఉంటుంది ఒక రోజు మొత్తం వైట్ ఉంటుంది
ఉ కరెక్టే ఇంకా వర్షం పడిట ఎప్పుడు చూడల్లా ఎంతావన్ పెుటును
ఉవు అసలు ఆ స్మెల్ ఎంత బాగుంటుందవు కదా
నేను కూడా చాలా నచ్చుతుంది నాకు ఆ స్మెల్
మన మొబైల్ లో ఎక్కువ టైమ్ టైమ్ స్పెండ్ చేసాారా
నేను హానెస్ట్గా చెప్పాలంటే ఎక్కువ యశస్సు
ఏ
ఎక్కువ వ్యూస్ ఇస్తాయి కో ఇన్స్టా రీల్స్ చూస్తా
హ అసలు రీల్స్ ఓపెన్ చేసే టైం ఎప్పుడైపోతుందో ఏమో తెలియదు కదా
ఉ కరెక్టే ఒక రీల్ అని తీస్తాము అది గంటల గంటలు అయిపోతుంది
ఇంకా ట్రావెలింగ్ అంటే ఇష్టమా
ట్రావెలింగ్ ఆ చాలానే ఇష్టం కానీ ఎవరు పంపిరు నన్నన్ని
ఆ నం చేలే ఆడపిల్సలు బయట కూ పంపిరుంటో మరి
ఆ ఏం చేసాదో ఏమి
ఇ ట్రావెలింగ్ నా మౌంటెన్ చస్ ఇ బీచ్ పసనా
నాకైతే మౌంటైన్స్ చనా ఇష్టం నీకు
నేనుతే బీచస్
ఆహా నీకు బి చ్చసేమి ఎంత ఇష్టం
అంటే బీచ్ దగ్గర పోవచ్చు కొంతసేపు పీస్ గా కూర్చోవచ్చు ఏమైనా ఆలోచించుకోవచ్చు ప్రశాంత ప్రశాంతత ఉంటుంది మౌంటైన్స్ కూడా ఉంటుంది కానీ ఆ మౌంటైన్స్ నేను ఎక్కలేను
కరెక్ట్ లే అంటే ఇ మౌంటైన్స్ లో ఏమంటే క్లైమేట్ బాగుంటుంది ట్రీస్ చల్లగా
అవును అదైతే కానీ ఫ్యూచర్ లో టైమ్ దరిగితే వరల్డ్ టూర్ వరల్డ్ అంతా తీర్కొని రావాలనుకుంటున్న
ఆ చేద్దాం చేద్దాం నిజం అందరికీ అదొక ఫస్ట్ అంటే అందరి ఉంటుందది
ఉ ఉ అందుకే ఉంటుంది పని కొ పంపియరు అని పెట్టాడు శీరి వరి ఇంకా ఫస్ట్ ప్లేస్ జపాన్ కి వెళ్దామని అనుకుంటాన నువ్వు
నేనైతే స్విట్జర్లాండ్ అనుకుంటాన
ఉ ఇంకా స్ట్రస్ వచ్చినప్పుడు ఏం చేస్తావు
నేనా సాంగ్స్ వింటా లేకపోతే క్రికెట్ ఆడతా
ఉ రయింత నేను అంతే ఇంకా డ్రాయింగ్ చేస్తాను అంతే
ఉ అవున అవును చాలా మంది చెప్తారు ఆట అనేది చాలా స్ట్రెస్ ని తగ్గిస్తుందని
హ న చాలా
ఇంకా అట్లనే మీ డ్రాయింగ్స్ ఎప్పుడైనా ఎగ్జిబిషన్ ఏమైనా పెడతావా నువ్వు
కానీ ఫ్యూచర్ లో ట్రై చేయాలని అనుకుంటాను
ఆ చేస్తావులే నుేవు ఖచ్చితంగా చేయగలుగుతాం
ఊ ఊ థ్యాంక్ క్యూ
ఊ
సరే ఇప్పుడు డ్రాయింగ్ కంప్లీట్ చేసి మళ్ళీ చేస్తాను కాలు
ఊ సరే సరే బై
బాయ్